హలో హలో
ఏం చేస్తున్నారండి
ఏం చెయట్లేదండి ఇప్పుడే తిన్నాను మీరు తిన్నారా
తిన్నామండి
ఏం తిన్నారండి
ఆలు కర్రీ టమాటో పచ్చడండి
రైస్ తినలేదా అండి
తిన్నామండి మీరు తినలేదా అండి రైస్
ఉమ్ తిన్నామండి అంటే ఓన్లీ కర్రీస్ ఒక్కటే చెప్తున్నారు కదా రైస్ చెప్పట్లేదు అనేసి అడిగాను
రైస్ కూడా తిన్నానండి
ఉమ్ చపాతి అట్లా తినరాండి
చపాతి నాకు అంత ఇష్టం ఉండదండి
ఆలు కర్రీలోకి బాగుంటది కదాండి చపాతి ఆలు కాంబినేషన్ చాలా బావుంటది కదా
ఈవినింగ్ అట్లా చేసుకుంటామండి
మ్ ఇంకేవి చెప్పాలండి మీరే
మీరేం తిన్నారండి
నేను అన్నం పప్పు దొండకాయ కర్రీ
ఇన్ని చేసారా అండి మీరు
అవునండి మేము హాస్టల్లో కదా ఉండేది అందుకనేసి అలా చేస్తారన్ని
వంట బాగా చేస్తారా అండి మీ హాస్టల్లో
ఏదో పర్లేదండి తింటున్నాము ఇంకా
ఏమేం చేస్తారండి మీకు మార్నింగ్
మార్నింగ్ రోజు దోశ ఉంటదండి ఇంకొక టిఫిన్ ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉంటది ఉప్మా గాని పొంగలి గాని అట్లా ఉంటది
బాగ చేస్తార అండి
అ బా చేస్తారండి ఇంకో ఆల్టర్నేటివ్ ఉంటది కాబట్టి ఇంగ పర్లేదు తినేయొచ్చు రోజ్ దోశ అంటే బోర్ కొట్టేసిందండి
సండే స్పెషల్ ఏం చేస్తారండి
చికెన్ అండి కానా చికెన్ లాగ మాత్రం ఉండదు ఏదో అట్ల ఉంటది
అసలు బాగా చేయరా అండి మీకు
ఇంట్లో చేసినంత చేయారండి ఏదో అలా అలా చేస్తారు కొద్దిగా బా చేస్ స్తరంతే ఏప్పుడో ఒకసారి బాగుంటది
చికెన్ ఒక్కటే పెడుతారా అండి ఎగ్గు పెట్టరా
ఎగ్ పెట్టరండి మాకి వెనస్ డే రోజు ఎగ్ రైస్ పెడుతారు ఇంగ ఎగ్గు ఇవ్వరు దాంట్లో ఎగ్ గూడ ఉండదు
మరి ఎలా తింటారండి మీరు
ఎగ్గ ఏరుకొని ఎరుకొని తీంటమండి
అడగొచ్చు కదాండి మీరు వాళ్ళని
అంటే వాళ్ళని అడిగింటే వాళ్ళు ఫష్ ట్లోనే చెప్పారు మాకి మేమయితే ఎగ్గు పెట్టాము ఓన్లీ ఎగ్ రైస్ ఒక్కటే పెడుతాం అనేసి చెప్పారు ఫస్ట్ లోనే
మ్
మ్ మేమేం చేస్తమండి ఇంగ వాళ్ళు అలా చెప్పాక
మీరు వంటలు ఏం చేసుకోవడానికి ఉండదా అండి అక్కడ
ఆహ లేదండి ఇక్కడ మేము హాస్టల్ కదా సపరేట్ రూమ్ తీస్ కుండా అక్కడ వంట చేసుకొని చేసుకోవచ్చు కానీ మేము హాస్టల్ కాబట్టి చేసుకోవడానికి ఉండదండి
హ్
ఇంకెక్కడ అండి హాస్టల్ ఫీజు కడుతున్నాం కదా మళ్ళీ సపరేట్ గా ఎట్లా చేసుకుంటాము
హ్
హ్
మీకు ఏమి ఇష్టం అండి బాగా వంటలుగా
నాకి ఆ నాకాండి చికెన్ కర్రీ చపాతి ఎగ్ కర్రీ రొట్ట బాగా ఇష్టం అండి. బాగా తింటాను.
ఉ తింటమేనా చేస్తారా అండి
నాకు రావండి చేయడానికి
హ్
అమ్మ వాళ్ళే చేస్తారు. ఇంట్లో నేను చేయను ఇంకా అమ్మ అక్కే చేస్తారు.
హ్
వాళ్ళు చేస్తే నేను తిని పెట్టడమే
ఉ
హ్ మీరు చేసారా అండి
నాకు వచ్చండి వంట మా ఇంట్లో నేనే చేస్తాను
తింటారా అండి వాళ్ళు తినే వాళ్ళు
తింటారండి అందరు బానే తింటారు. చికెన్ కర్రీ బాగా చేస్తానండి. చికెన్ ఫ్రై
ఫ్రై అండి ఎలా చేసారూ అండి మాడిపోయేలా ఎలా చేస్తారా ఏంటి
లేదండి బాగా చేస్తానండి
హ్ బాగా చేసే బాగానే ఉంటది
టెన్ కి టెన్ పాయింట్స్ ఇస్తారండి నాకు
అయ్యా అమ్మో
అవును అండి
ఎంతైనా ఇంట్లో వాళ్ళు కాబట్టి ఏం చెప్పాలైతే అలా ఇస్తారే వాోళండి వేరే వాళ్ళ అయితే చెప్ప స్తారు కదా
అందరు చెప్తారండి. మీరు వంటలు బాగా చేస్తారు. అని చికెన్ కర్రీ అయితే ఇంకా బాగా చేస్త చెస్తానండి నేను
ఉ
అదొక్కటే కాదు ఇంట్లో వంటలన్నీ నేనే చేస్తాను
ఆ ఎంత మంది కి చేస్తారండి
మా ఇంట్లో మా నాన్న నేను అమ్మ అంతే అండి
ముగ్గురే కాబట్టి ఏదో కొద్ది కొద్ది కాబట్టి బాగా చేసేలా ఉన్నరూ లేండి
హ్ ఈ చేపల పులుసు అవి చేయడం రాదండి
తింటారండి చేపలు
ఆ మా అమ్మ బాగా చేసేది అండి చేపల కూర మాకు ఇక్కడ బాగా దొరుకుతాయి చేపలు కూడా బా తింటామండి మేము
సమ్మర్ లో కూడా దొరుకుతాయండి
ఆ సమ్మర్ లో బాగా దొరుకుతాయండి ఇక్కడ
మీకు చేపలంటే ఇష్టమా
అవునండి మా అమ్మకి ఇష్టమండి చేపల పులుసు అంటే
ఉమ్
మా అమ్మ ఒక్కదాని కోసం మా నాన్న తీసుకొస్తాడండి చేపల పులుసు
ఎంతైనా భార్య అంటే ఇష్టం కదండి అందుకనే ఇస్తాడేమోలేండి
ఉ
నేను ఫ్రై బాగా తింటానండి చేసుకుంటాం గాని చాలా తక్కువ అండి తినం మేమంతగా మేము తినం అనేసి నానంతగా తీసుకోడు
ఉమ్
తీసుకున్నాకూడా మా సపరేట్ గా ఫ్రై చేస్తారు
ఉమ్
ఇంకా ఫ్రై తింటాము పులుసు ఇంకా అది తినము అంతగా
ఉమ్ కానీ బాగుంటది ఒకసారి చేసుకొని తినండి చాలా బాగుంటది
అమ్మ బాగా చేసిందండి కానీ మాకు అంతగా అలవాటు లేదు తినడానికి తినమందుకే ఇకా మేము ఎక్కువ తినేది చికెను మటన్ ఎక్కువ తింటాంమండి
ఉ
ఇ
నాన్ వెజ్ అన్ని తింటారా అండి మీరు
నాన్ వెజ్ అన్ని అంటే తింటామండి చికెను మటన్ ఇంగ అంతే అండి ఇంకేం తినము ఎగ్
ఉమ్
ఫిష్ ఇంకా అప్పుడు ఎప్పుడో ఒకసారే అండి సిక్స్ మంత్స్ కో సిక్స్ మంత్స్కి ఒకసారి అలా తింటామంతే ఆ
అ అ
మీరు తింటారండి బాగా ఫిష్ అవి
చికెన్ బాగా తింటాంమండి మా ఇంట్లో వీక్లీ టూ టైమ్స్ అట్లా ఉంటది చికెన్
ఉ
ఫిష్ అయితే వీక్లీ వన్ టైమ్స్ అండి మా అమ్మకి ఇష్టం కాబట్టి ఇంకా వీక్లీ వన్ టైమ్
వీక్లీ వన్ టైమ్ తింటారా అండి
ఉమ్
అయ్యో
ఫి ఇంకా మటన్ అంటే ఎప్పుడో ఒకసారి అండి అంతే మా ఇంట్లో చాలా తక్కువ తింటాము మటన్
ఊ మేము మట్ మటన్ బాగా తినే వాళ్ళం చిన్నప్పుడు కానీ ఇం ఈ మధ్య మటన్ తినట్లేదండి ఓన్లీ చికెన్ ఎక్కువ తింటున్నాము
కానీ ఇప్పుడు చి
మటన్ తినకూడదు అందుకనేసి ఇంగ మేము చికెనే తింటున్నం అండి
ఊ
ఊ
కానీ ఇప్పుడు చికెన్ కూడా ఎక్కువ తినకూడదంటా అండి
ఎందుకండి
చికెన్ ఇప్పుడు మంచిగా ఏం రావట్లేదండి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి తక్కువ తినడమే మంచిది
ఊ అది మరి మాకిగ హాస్టల్ లో సట్
ఆ
డే సన్ చికెనే పెడతారు కదండి మరి అట్లా అంటే
ఊ అక్కడయినా కొంచమే కదాండి పెడతారు ఓన్లీ చికెన్ ఒక్కటే కదా అది కొంచమే పెడతారు ఇంకా తప్పదండి మీకు అలానే తినాలి హలో
అయినా కొద్దిగనే తింటున్నాం కదండి ఇంకా మాకు అదే కదా